ఓ
హలో
ఉం చెప్పండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఇంట్లో అందరు బాగున్నారా
అందరూ బాగున్నారు మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా
ఆ అందరు బాగున్నారండి తిన్నారా అండి
ఇంకా లేదండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏమి వంట చేశారు
పులిహోర అండ్ పలవ్
ఉహు
మీరేం తిన్నారు
కాకరకాయల్ చారు అన్నం
ఓకే మరి ఇంకేంటండి ఏం చేస్తున్నారు
ఏం లేవం మేము ఖాళీగా ఉన్నాం
ఓకే పనులన్నీ పూర్తి చేసారా
ఇప్పటి నుంచి చెయ్యాలండి
ఉగాది పండక్కి ఇల్లంతా కు క్లీన్ చేసారా అండి
ఇప్పుడు చేయాలండి
ఓకే
మా ఊర్లో వా త రావు నైట్ టైమే పట్టుకోవాలి
ఓకే అంటే ఎత్తుకొని రావాలా నీరు
అవునండి ఇంటి దగ్గర రావు
ఎందుకు అండి
వాటర్ ప్రాబ్లం అండి వెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి
ఓ
మీ ఊర్లో అలా ఏం లేదు ఏవండీ
లేదండి మరి ఇంకేంటండి
ఇంకేముందండి మీరే చెప్పాలి
మీరు ఒక్కరేనా తమ్ముడు చెల్లెలు ఎవరైనా ఉన్నారండి
అక్క తమ్ముడు ఉన్నాడండి
ఓకే తమ్ముడు ఏం చేస్తున్నారు
నైన్త్ క్లాస్ చదువుతున్నాడుని
ఎక్కడ
కనగనపల్లి గ్రామం అనేసి అక్కడే హాస్టల్ ఉంది అక్కడే ఉంటాడండి
ఏ క్లాస్ చదువుతున్నారండి
నైన్త్ క్లాస్ అండి
అ మీరేం చేస్తారు
మేమేం చేయమండి ఖాళీగానే ఉంటాము టెన్త్ కంప్లీట్ అయ్యింది
తోట తోట ఏమైనా ఉందా మీకు
ఆ ఉందండి తోట్లో పనే చేస్తూ ఉంటాం
ఏం పంట వేసారండి
పోగ్రా అనేసి దాసకాయ పెట్టామండి
అవుదేనా
ఉమ్
ఇంకా ఎన్ని రోజులక వస్తుందండి ఈ పంట
ఇంకా వన్ మంత్ పడుతుందండి
మీరు కూడా పొలంలో పని చేస్తారా
ఆ చేస్తామండి
అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయమే చేస్తారా అండి
అవునవునండి
అమ్మ నాన్న అందరుూ బాగున్నారా
ఆ బాగున్నారండిడి మీకు పెళ్ళి అయిందండి
ఆ అయిందండి
ఏం చేస్తారు మీరు
ఏం లేదండి ఇంట్లోనే ఉంటాం
ఉమ్
బాబు ఉన్నాడు బాబుని చూసుకోవాలి
మ్మ్ హు బాబు ఏం చదువుతున్నాడండి
బాబు కి ఇంకా జస్ట్ త్రీ ఇయర్స్ అండి అంతే
అవునా
మ్మ్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్ పంపించాలి ఇంకా
ఓకే
మరి ఉగాది షాపింగ్ అయ్యిందా అండి
ఇంకా లేదండి చేయాలి మీద అయిపోయింద అండి
ఆ అయిపోయిందండి
ఏమేమ్ కొన్నారు
ఏం లేదండి బాబుకి బట్టలు తీసుకున్నాము
మ్మ్ హు
నాకేం షాపింగ్ చేయలేదండి ప్రస్తుతానికి
అవును
మీరు ఇంకా ఏమి చేయలేదా
ఇంకా ఏం చేయలేదండి
ఎప్పుడు చేస్తారండి ఇంకా
చూడాలండి సండే ఏమన్నా
ఓకే మీకు దగ్గరలోని షాప్స్ ఉన్నాయా అండి
ఆ అవునండి
మ్మ్ ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది
ఫోర్ టు ఫైవ్
ఓకే
ఉమ్
అంతే మంచ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయా లేదంటే ఎలా
అంత పెద్దగా ఏమి ఉండదండి సింపుల్గా అట్లాంటుంది
ఓకే మీరు డ్రెస్సెస్ వేసుకుంటారా లేదంటే పండుకు లంగా ఓనీ శారీ అట్లా ఏమైనా చూస్ వేసుకున్నారా
అలా ఏం లేదండి ఓన్లీ ఫంక్షన్స్ మాత్రమే అలా శారీస్ లంగా ఓనిస్ పండకలకు మామూలే డ్రెస్స్లే
ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ యూజ్ చేస్తారండి కాటన్ ఆ లేదంటే ఎట్లా
కాటన్ అనేం కాదు అని నార్మల్గా యూజ్ చేస్తా చేస్తాంటామండి ఇవే అని కాదు
ఓకే మీ అమ్మగారు శారీసే వేసుకుంటారా లేదంటే డ్రెస్లు గూడా వేసుక్ వేస్తుంటారా
లేదు లేదండి అమ్మ వాళ్ళ శారీస్ మాత్రమే యుజ్ జెస్సరు
మరి మీరు పండుగెల చేసుకుంటారండి
పడుగ నార్మల్గా చేసుకుంటామండి పెద్ద సెలబ్రేషన్గా ఏం చేసుకోము
అంటే స్వీట్స్ ఏం చేసుకుంటారు
కుడాలు అలా చేస్తామండి
మ్మ్ కే వడియాలు పెట్టుకున్నారా అండి ఇప్పుడు ఈ పండక్కి పెడతారు గదా అవునా
రేపు పెట్టాలి ఇంకా
వడియాలు ప్రిపరేషన్ అయితే అయిపోయింది
అయిపోయింది
మీరే చేస్తారా మీ అమ్మగారు చేస్తారు
మా అమ్మ చేస్తారంండి నేను హెల్ప్ చేస్తాన్ అంతే
ఓ మీకొచ్చాండ్ చేయడం
ఉ తెలిదండి అమ్మ చేస్తుంటే చూడ్డమే గానీ ఎప్పుడు చేయలేదు
అ మరి పండుగ ఇంగయ్ స్పెషల్ ఏం చేస్తారు
ఇంకా ఏం అనుకోలేదండి
అంటే కుడుములు ఒక్కటైనా లేకపోతే ఇంకా వేరే వేరే స్వీట్స్ ఏమైనా చేస్
స్వీట్స్ అన్ టే ఇంకేముండవు. అక్క వాళ్ళు వస్తే అలా చేస్తాము అప్పడ్కప్పుడు చేస్తాం కాబట్ చేస్తామ అంతే. ఎప్పుడు ఇప్పుడే చేయాలనేమ అనుకోము ఇదే చేయాలని
వాళ్ళ వాళ్ళ ఇష్టాలుక్ చేస్తాదమ్మ అంతే
ఊ ఊనండి
అవునండి
మీకు తమ్ముడు ఉన్నాడు కదా వా ఎప్పుడోస్తారు ఇంకా
పండకి సలవులేం లేవ అండి
అవు
వస్తే వస్తారు లేదంటే లేదు
మీరు వెళ్తూ ఉంటారా అండి
పడప్పుడు సండే సండే వెళ్తామండి ఇక సమ్మర్ హాల్డేస్ వస్తాయి కదా ఇంకా వస్తాడనేసి
అవుంది ఎప్పట్నించి అండి హాల్డేస్
తెలిదండి ఇంకా అడగలేదు మార్నింగ్ బాడిగా స్టార్ట్ అవుతుంది. అనుకుంటా
ఓకే ఇంకా మీ తమ్ముడి కూడా షాపింగ్ చేయలేదండి
ఇంకా లేదండి
అందరు ఒకేసారి షాపింగ్ కెల్తారా
అవునండి.
మరి తోటలో అదొక పంట వేసారా. లేదంటే ఇంకా వేరే ఇతర పంటలు ఏమైనా వేస్
ఏం లేదండి. అది ఒక్కటే పెట్టాము ఇప్పుడు
బోర్ ఉందా అండి మీకు
ఆ ఉందండి ఇంకా మొన్ననే వేపిచ్చాము.
ఓకే మీ ఊర్లో ఎండలు ఏలా ఉన్నాయండి.
ఎండలు చాలా మండిపోతున్నాయండి. ఎండ వల్ల అసలు వాటర్ కూడా రావట్లేదు. బోర్ల్లో చాలా వరకు
వర్షాలు
వర్షాలు అస్సలు లేవండి.
వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదా
లేదండి
వర్షాల్ స్టార్టైతే ఆటోమేటిక్గా కొంచెం ఎండల్ తగ్గుతాయిలేండి
ఆ మరి ఇంకేంటండి మీ ఊర్లో విశేషాలు
ఏం లేదండి. ఇక్కడ కూడా వాతావరణం చాలా వేడిగానే ఉంది.
మీరేం చేసుకుంటారండి పండగకు స్పే స్పేషల్స్
మేము అలిగ ప్లస్ చిత్రన్నాం పులిహోర పయసం ఉగాదికి స్పెషల్ ఉగాది పచ్చడి కదండి.
అవునండి. నేను మర్చిపోయాను మా అమ్మ చేస్తుంది. కానీ నేను ఎప్పుడు చేయలేదు
ఉగాది పచ్చడి పూజ అంతా చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తామండి. ఫస్ట్ ఉగాది రోజు
అవున్
బట్టలు తీసుకొచ్చినం. పెద్ద వాళ్ళకి పెట్టుకుంటాము.
హ్
తర్వాత మేం ద స్తామండి మామిడి తోరణాలు ఎమ్ కట్టారూ అండి. మీరు
ఆ కడతామండి.
మామిడి తోరణాలు ప్లస్ వేప కాడలు
ఆ ఆ ఉగాది అంటేనే అవే కదండి స్పెషల్
ఉగాది మన తెలుగు సంవత్సర పండుగ కదా మీరు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారా లేదంటే మోడ్రన్ గా ధరిస్తారా బట్టలు
సాంప్రదాయంగానే దరిస్తామండి.
చూడి దారా
అవును
ఓకే అండి